హలో ఆ మాట్లాడండి ఆ నమస్తే బాన్నరండి
బాన్న మీరు
ఆ బాన్నా చెప్పండి ఏం చేస్తుర్రు ఆ హోలీ అంటే ఇంట్రడ్యూస్ కదండి ఆడట్
అంతేనా ఓక్ అడినం మీ మీ అదేటి గుర్తుచేసుకునం
అవునా లింటడ్యూస్లో ఉంటే అవునా నేను ఆడలేదండి ఇక్కడికి వచ్చాం కదా ఊరికి అక్కడ ఉంటే ఆడేవాళ్ళం గానీ
అ అదే అదే అదే ఆఅఅ పిల్లలు ఆడిర్రా అండి
ఆ పిల్లలు ఆడిరండి మంచిగనే ఆడిండ్రు
ఓకే ఓకే ఓకే
హ్ ఇప్పుడు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి కదా బాబు ఎగ్జామ్ రాసి వచ్చిండూ ఇప్పుడే మంచినే రాసిండు అంట ఆ ఆ మంచినే మంచినే ప్రిపేర్ అవుతుండు
అంతేనా హు ఏంటి ఎగ్జామ్స్ ఇప్పుడు ఏమి లేవండి ఇగ నెక్స్ట్ మంత్ ఉండే ఎగ్జామ్స్ హ్మ చిన్న పిల్లలే కదా ఆ అడినం వాలు కూడా ఇంట్రెస్ట్ లేద్దనది ఈసార్ అయితే ఆడలే సరిగా ఇక పక్కింటి పిల్లలు వచ్చారు వాళ్ళ కొదిసేపు ఆడికొని వెళ్పో
ఆ ముందే తెచ్చుకున్నార కలర్స్ ఏది తెచ్చుకురు న్యాచురల లేకపోతే ఎట్లా
రెస్టారెంట్ కి వచ్చాం
అవునా ఆ
ఏకువ ఆడలేదు పక్కింటి పిల్లలు వస్తే
అవునా అయితే మోదుగా పూలు అని ఉంటాయిండి అవి కూడా నానబెట్టితే కలర్ వస్తది
అవునా ఇప్పుడు ఎక్కడ ఏక్కడ సిటీలో ఎడ దొరుకుతాయిండి అవన్నీగా మనకి యాడ దొరుకుతాయి సిటీలలో
అ అలాగే శంకు ఫ్లవర్స్ కూడా ఉంటాయి అవి కూడా వాటర్ లో చేస్తే అవి కూడా కలర్ వస్తాయి
నేనేఏంది చాలది పసుపు ఎస్సాను అంతే ఆ కొంచెం ఉజాల ఉజాల పసుపు వేసిన కొంచె ఆ టూ కలర్స్ అయిపోత థాయ్ అని కొద్దిసేపే ఆడురీ పర్లదు ఇక హ్మ ఈ కలర్స్ పిల్లల స్కిన్
కొంతమంది అయితే ఎగ్గు కూడా కొట్టుకోరండి టమాటాలు ఎగ్గు
అబ్బో మీద గోడంగా టూ డేస్ అడిరండి మా దగ్గర అయితే
అంతేనా అవునవును మా దగ్గర ఒక్కటే సారీ అడీర్రు లేగ ఇక్కడ మొత్తం వచ్చారు కదా ఇక ఎక్వ ఆడారు అదే బయట అక్కడైతే మంచి ఇండివిజువల్ దగ్గర మంచిగా ఆడుకోవచ్చు
ఆ ఇక్కడ బాన్నాయి ఇక్కడ మన దగ్గర అపార్ట్మెంట్స్ అందరూ బాగా